హలో అ హలో ఆ బాగున్నారా
హలో
బాగున్నారాండి హలో బాగున్నారా అండి హలో ఆ చెప్పండి ఆ బా మండడి హలో వినబడుతుాందా అండి హలో హలో అండి చెప్పండి ఆ చెప్పడి బాగున్నారా మేడం నమస్తే అండి బాగున్నార అండి బాగున్నాండి ఏం చేస్తాం రండి
మేడడం ఈవిెనింగ్
ఇవా నా పండగ అదా అండి పడుగ స్పెషల్ ఏం చేూసారంండి హలో హలో పండగ స్పెషల్వి ఏం చేసారంండి ఆ ఇప్పుడుదాగానండి మీరు
మ్మా
ఆ
అండే అమ్ రెండు చేసచ్చాం మనం మా చుట్టాలు వచ్చిన తర్వాత చారు తిన్నప్పు యారు మన
ఇంకేమన్నా స్పెషల్ ఏమన్నా చేశారా అండి
లేదు మేడం ఓన్లీ వావాళ బిర్యానీ చేసాం న్లీ కషీర పూరు మొ సషమ్యాద చేసినాం
మీ చుట్టాలని కలవడానికి వెళ్ళారండి
అవును మేడం వెళ్ళామండి మా కుటుంబంలో ఎంతమంది ఉందో అలాంటి మా కుటుంబంంలో ఎంత మంది ఉన్నారు అంత మందికి పోయి కలిసాం మేడడం కలిసి అందరికి అందరి ఇంట్లో సేమలు తాగి వచ్చాం వాళ్ళు కూడా మాయంటికి చార వాళ ఉడచ కలు చార చె మా కొంతమంది అన్నం తిన్నారు కొంతమంది అన్నం తినలేదు. ఇలా జరిగింది మక్. మొత్తానికి అయితే రంజాన్ అయిపోయింది. పండుగ అయితే అయిపోయింది మనికి వాళ్లు అవపడరు ఉలికి.
అయితే ఇంకా అండి. బట్టలు ఏమన్నా తీసుకున్నారా.
మేడం.
బట్టలు తీసుకున్నారా.
ఆ మేడం తీసుకున్నామ్ అండి బట్టలు తీసుకున్నామ్ మేమ్.
ఎ ఎంత కాస్ట్లీ తీసుకున్నారండి.
మేడం త్రీ తౌసండ్ అయ్యాయి మేడం బట్టలకి.
మీ ఫ్యామిలీ అంతా కలిసి త్రీ థౌసండ్ ఏనా.
లేదు మేడం నాది ఒక దాన్నన్ని. మా నా ఒక్కదానికి ఇతున్నారు.
మీ ఆవిడకి ఏంటి సార్ సారీ తీసుక్.
లేదుది మేమ్ డ్రస్ డ్రెస్ తీసుకు మమ్ పాకిస్తానీ డ్రెస్.
ఎందుకు అంటే చీర కట్టుకోవడం ఇష్టం ఉండద.
చీరలంతా లేదు మేడం మమ్మీ డ్రెస్సులు అంటానే ఇష్టం ఉం. డ్రెస్సులు తీసుకున్నాం ఆమె లేదేమో కానీ నాకు. నాక్ ఇష్టం ఉంటాయి డ్రెస్సులు అని నేనే కొన్నా మేడమ్ ఆమెని తీసుకుపోయి.
ఆ చీరద్ద అని డ్రెస్ కొన్నద్ మీ మమ్మీ ఏం కొనుక్కున్నదండి.
మా మమ్మీ కూడా చీర తీసుకున్నది మేడం.
ఆ. ఎంత రేంజ్ దండి.
మేడం.
మీ అక్క వాళ్ళకు తీసుకున్నార అండి.
మా అక్క వాళ్ళలకు మా బావా తీసుకున్నాడు.
మీ బావా నీ.
నా మా బావ తీసుకున్నాడు మేడం. మాకు పిల్లలు లేరు మేడం ప్రస్తుతానికి. అక్క పిల్లలకు కూడా బావనే తీసుకున్నాడు.
మీ చుట్టాల ఇంటికే మీ అత్త్. తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్లి చూసి రాపో.
వెళ్ళలేదు మేడం రేపు మార్నింగ్ వెళ్తాము. వాళ్ళ కొంచెం దూరం ఉన్నది వాళ్ళది.
ఆ.
ఇవళ మాకే ఇక్కడ మా చుట్టాలలోనే కలిసేందుకే టైం పడుతది మేబి ఇప్పుడు అంత దున్. అంత దూరం పోవాలంటే కాదు మేడం. అందువల్లే రేపు మార్నింగ్ వెళ్తాను మేడం.
తినండి.
ఆ మీ తమ్ముడు కలిసినం నా బామ్మడిది కలిసాను మేడం.
ఆఆ ఉన్నాడా అండి మరి మీ దగ్గరకు వచ్చిండా. అళ్ల అమ్మడ వచ్చి కలిసిండు. ఏమన్నా స్పెషల్ ఇచ్చారా మరి తమ్ముడికి.
ఆ తీసుకుపోయాం మేడం. కాని ఆయన ఏమంటున్నాడుంటే ఇప్పుడు అంజనా మాలలు ఏమో ఉన్నాయట కదా మేడం.
అవునవును.
ఆ దాని వల్ల అనే లంచ్ చేయలేదు కాని కేర్ పుర మందు తాగాడు.
ఆహాహా. మా తమ్మునికి ఎక్కడనన్న సెట్ అయిందా అండి.
లేదు మేడం చూడాలే కదా సంబంధం. అమ్మాయి అంటే ఏంది అమ్మాయి అంటే ఉట్టిగా ఏం ఆట. బొమ్మనా మేడం.
ఎక్కడ నాన్న చూడరాదండి మీ ముస్లిం అమ్మాయి అయినా పర్వాలేదు.
ముస్లిం అమ్మాయి అని ఏం చేయరు కద ఫస్ట్ మీ దాంట్లో ఏది ఉన్నాలో ఆ ట్యాస్ట్ కి ఇచ్చేందుకే బాగా దూరం అయిపోయింలు ఇంకా మా ముస్లిమ్స్ కి ఇస్తారా మేడమ్ ఏమన్నా చేస్తే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమో మేడమ్ అలా అయితే
ఓ మీది ఎక్కడండి డ్యూటీ
మాది ఇక్కడనే మేడమ్ చింతగూడా సైడ్ లనే
ఆ చింతాగూడం సైడ్ ఎవరు పిల్లలు దొరకుతలేరా బారోళ్లు
వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది అయిపోయిన్రు మేడం కొంతమంది ఉన్నారు కొంతమంది జాబ్ జాబ్స్ అడుగుతున్నారు పిల్ల గానుంచి కొంతమంది వేరే క్యాస్ట్ అనగానే ఇవ్వడం లేదు కదా మేడం ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు చూస్తారు కదా మేడం
అ మా తమ్మునికి ఒకటి మ్యారేజ్ అయితే ఆ టెన్షన్ పోతదండి మాకు కూడా చాలా టెన్షన్
మీరు చూడండి మేడం మీరు ఎక్కడైనా మీరు అంతా తిరుగుతూ ఉంటారు కదా మీరు కూడా మీ ఫ్రెండ్ వాల్ళ ఏమన్నా వాళ్ళ మీ ఫ్రెండ్ వాళ్ళ కూతుర్లు ఎవరైనా ఉంటే సెట్ చేయండి మేడం మా అన్నకు
మొన్న గా పల్లెటూరికి వెళ్లినామండి అక్కడ చాలా మంది ఉన్నారు కాదంటే ఎన్ని సార్లు వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరినన్న ఒక్కరిని సెట్ చేద్దాం అనుకున్నా
మేడం సెట్ చేయండి మేడం పాపం వయసు ముదరిపోతంది కదా పిల్లగాన్ది
ఏం కాదండి ఇగ మా టైం టైం ఎప్పుడు
అదే టైం అంటే మేడం చూడాలి కదా టైం రావాలంటే రాదు కదా
చూడాలంటే మా తమ్మునికి కూడా కొన్ని అందుబాటు వున్నాయి కూడా అద్దానుకొని దూరం కొట్టుకున్నాడు
మ్మ్ అదే ఎందుకంటే మనం కూడా మనం చూ మనం చూడంది రా దేవుడా ఇయ్యి అంటే ఇయ్యాడు కదా మేడం మనం ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నం చేస్తే ఏదయినా అయితది మనం ప్రయత్నం చేయన్ది మనం చూడన్ది కావాలి కావాలంటే ఇస్తాడా చెప్పు ఇవ్వడు కదా మేడం
ఇగ మా తమ్ముడు చెత్తండు కాని ఇగ మా తమ్ముడు ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం దూరం కొట్టుకున్నాడు
ఎందుకంటే పిల్లగాని ఇప్పుడు రాను రాను ఎం చూస్తున్నా అంటే జాబ్ ఏమేమ్ ఉన్నాయో చూస్తున్నారు పొలాలు ఉన్నాయ అని చూస్తున్నారు ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇప్పటి ఆడ పిల్లగాళ్ళు ఏలా ఉన్నారంటే చదువుకున్నోళ్లు ఉన్నారు మేడం ఫస్ట్ లెక్క లేరు అయ్యఅవ్వ మాట వినేటోళ్ళు లేరు ఏదున్నా అన్ని ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ ఎట్లా ఏంటి మళ్ళ జాబ్ ఏం చేస్తాడు ఎన్ని సంపాదిస్తాడు ఇల్లు ఉందా పొలాలు ఉన్నాయా ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్ని చూస్తున్నారు కదా అమ్మాయిలు ఒడ్డిగా చేసు కోరు కదా మేడం ఇంకా వయసు ఎంత ఉన్నది అని
తమ్ముడు ఏం జాబ్ చెస్తడండి
ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో చేస్తాడేమో మేడం
ఆ ఎంత వస్తదండి సాలరీ
ట్వంటి కే వస్తది మేడం
ఎవరన్నా అడిగితే చెప్పాలి కదండి
చెప్పండి మేడం ట్వంటీ కే వస్తది
ఆ ఇంకేమన్నా మంచి పని ఉంటాయి చూడరా అండి మా తమ్ముడికి
చూస్తున్నా మేడంఏం చేద్దాం ఇప్పుడు మా దంట్లా చూద్దాం అంటే మా దంటాకెళ్ళి ఎల్లేటోళ్ళు ఎవరు లేరు ఏదన్నా అంటే ఏమైనా అయితే ఏ పర్మినెంట్ అయిపోతార అన్నాడు చూస్తున్నా మా దాంట్లో కూడా మేడం ఉమ్ అదే జూస్సున్నం ఇప్పుడేందంటే పిల్లగాని ఏ అమ్మాయి గుడా జేస్కో గని ఏజ్ ఏజ్ జుస్తుంది ఇప్పుడు ఫస్ట్లాగా లేదు అమ్మ నాన్న జేప్పినప్పుడు జేస్కునే పెళ్ళీ చేస్కునేటోళ్ళు ఇప్పుడలా లేదు గదా మేడం ఏ డిఫెండ్ గుడా జూస్తున్నారు గదా వాళ్ళు గుడ్
ఆ మొన్న ఒక రోజు ఏమైందం టే మా ఆ మీ గేజ్మెంటప్పుడు మంచమ్మాయి ఉండే ఆ అమ్మాయిని మా తమ్ముడు జేస్కుంటే మంచిగుండు గనీ వాళ్లు అ అప్పటికే ఫిక్స్ ఐపోయిందట అమ్మాయ్కి
ఊ
బాగుంది
ఉ
అప్పటికే ఆల్రెడీ వాళ్ళకి ఫిక్స్ ఐపోయింద ఇంక
అ
ఇంకండి
ఏదైన చూడండి మేడం చూడాండడి అమ్మయిని మీరు
యో ఈసారి పల్లెటూరుకెళ్ళినప్పుడు మా తమ్మున్ని ఏంట వెట్టుకొని వోతండి
ఆ తీస్కోపోయండి తీస్కోపోయ్ డైరెక్ట్ చూసి చూపిస్తే ఆళ్ళు ఓకే అంటే చేస్కో
అదే ఒ రి మాట్లాడి ఆ ఊరు సర్పంచ్తోటి మాట్లాడిన క
ఉమ్ చూడండి ఎ ఊరు సర్పంచ్ తోని తొని వాళ్ళతోని మాట్లాడి కొంచం మీరు బాధ్యతగా తీస్కు కొని జేస్తే ఏదైనా ఐతది పాపం పిల్లగానికి పిల్లగాని వయస్ ముదరిపోతుంది పిల్లగాడు
ఇగ గట్లనే ఏత్తమండి
పాప్పం తొందర పాటు ఎక్కువున్నది పిల్లగాని అందరి పెల్లిల్లైతున్నాయ్ నా పెళ్ళి ఎప్పుడు అన్నట్టూ ఊమ్ తింగవట్కుంటున్నాడు పిల్లగాడు చీ చీ చీ నా పెళ్లి ఐతలేదు న టు పరెశాన్ ఐతుండు పిల్లగడు కొంచెం మీకు దయా దాయతో కొంచెం మీరు పిల్లని జూసి బాగుం ది మనం
మేమ్ గుడా జుత్తం గని మీరు గుడా ట్రై ఎయ్యండి
మేడం నేను మా న సైడ్ల తిరిగేకాడ అందరి జేప్పి ఉంచాను మేడం నా ప్రయత్నం మొత్తం నేను చేస్తున్నంటవ్ ప్పుడు ఏం చేస్ధం ప్రయత్నం చేస్తున్నాం గనీ అయ్యకడిగైతలేదు అడిగిన గమన జాబుం
ఈసారి ఒగాది గదా ఒగాదికీ తప్పకుంటా ఐతది గావచ్చు
అదే కొత్తా సౌచ్రం కొత్తా పంచాంగం ఒస్తది గదా మనం కొంచెం ఒక్సారి పంచాంగం గుడా చూస్కో నే పేరు మీద మంచిగున్నాదా లేద ఒక్సరి స్కొలే గదా మనం కొన్ని ఉంటయ్ మేడం కానీ వల్ల కొన్ని కావ్ కావట్లేదంటే కొన్ని ఉ టై అవి గుడా ఒక్సారి చూస్కోవాలె పేరు మీద ఏమన్ బలం ఉందా లేదా మరి ఏంటిది మరి ఎందుకు అవట్లేదు ఇక్కడ చూపెట్టి ఏదనా చేస్కోని దేవుడ ఫాలో జేస్తే బాగుంటది గదా మనం
అ
ఏదైనా ఏదైనా చూస్కోని జేస్తే బాగుంటది గదా మేడం ఏదైన ఉన్నదా లేదా పెళ్లి బలం ఉన్నదా లేదా మరే థ్యాంక్యూ మేడం బాగా మాట్